హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం లేదండి వర్షం వస్తుంది ఇప్పుడే బ్యాంక్ కి వెళ్ళొచ్చిన.
అవును ఆయనకు
బ్యాంక్ అకౌంట్ గురించి వెళ్ళిన
ఆహ వర్షం వస్తుందా బాగా వస్తుందా
లేదు లైట్ లైట్ చిన్నగా వస్తుంది కొంచెం
అవునా మామూలుగా రోజు పడుతూనే ఉందా వర్షం, వర్షం రోజు ఏమైన్నా వస్తూనే ఉందా ఆ
అవును రోజు వస్తుంది.
ఊహు
ఉమ్
తిన్నా ఇప్పుడే తినేసా
అవునా ఎంకూరా?
ఉ పప్పు గొంగుర వేసి చేసా
ఆహా
ఉమ్ తిన్నావా నువ్వు
ఆ తిన్న
ఆహా ఏమి వెళ్ళట్లే క్లాస్ లకి
ఇంకా స్టార్ట్ కాలేదని వెళ్ళట్లేదు
ఎప్పట్నుంచట
నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి
అవునా ఊహు ఎక్కడా వెళ్ళేది
ఇక్కడ్నే మా ఇంటి దగ్గరనే కొంచెం దూరం అంతే
ఆహా అవునా అంటే వాకబులా ఎలా ఆటోకెళ్ళాలా
ఆటోకి వెళ్ళొచ్చు బస్కి వెళ్ళొచ్చు ఆటోకి వెళ్ళొచ్చు నేను సైకిల్ పైన వెళ్తాను నాక్ సై సైకిల్ ఉంది
ఉ హు
ఆ
తమ్ముడు అన్న కాని ఉన్నారా నీకు
అక్క ఉంది అక్కకి పెళ్లి అయిపోయింది
ఆ ఓకే ఓకే అక్క ఉందన్నావ్ ఊహు ఇంకా ఎంటి మరి
చెప్పాల్ మీరే ఏం చేస్తున్నారు, వర్షం వస్తుందా మీ దగ్గర?
ఇక్కడ ఏం లేదు కొంచెం మబ్బుగా ఉంది అంతే రాత్రి పడింది అది కూడా మామలుగా చినుకులు పడ్డాయి ఆ ఇక అంతే మళ్ళీ పొద్దున్నుంచి ఏం లేదు, కానీ ఎండ అయితే ఏం లేదు
ఆ అవును ఎండ రావట్లేదు ఎండ తగ్గింది కొంచెం
అవునవును చిన్న బాబుని నేను స్కూల్ కి పంపిద్దాం అని అనుకున్నా పొద్దున అయితే ఆ ఇవాళ పొద్దుగాల కొంచెం లేటు గా లేచాడు అని పంపివ్వలేదు మళ్ళీ మా అత్తయ్య ఏమో పంపి చూ అలానే అలవాటైతడ్లే అంటే సరే అని పంపించా తీర వాళ్ళు ఓ తీసుకెళ్ళింది మా అత్తయ్య యో ఇప్పుడు పదకొండు గంటలకు తీసుకెళ్లింది తీసుకెళ్లే వరకి వాళ్ళకేదో మీటింగ్ గట అందరు రిటర్న్ వచ్చేసారట వీళ్ళు పొయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేశారు తిరిగి వచ్చేసారు కొంచెం పప్పన్నం తినిపిచ్చి పడుకోబెట్ట పడుకున్నడిగా
ఇరోద్
స్కూల్ ఉంది కాని ఏదో వాళ్ళకి మీటింగ్ అట అమ్మ మేడమ్ క మీటింగ్ ఉంటే ఇకమె వెళ్ళి పొద్దున ఆమెతో పాటు ఆయా కూడా ఉండదు పిల్లల్ని తీసుకొని వచ్చేసిది పొద్దున్న తీసుకెళ్ళింది పిల్లలందరినీ ఒక రెండు గంటలు ఉంచి అందరిని తిరిగి తీసుకొచ్చేసిందట ఇంగ మావోడేమో లేటుగెల్లాడు ఇంకేడ ఉంటారు వాళ్ళందరు వచ్చేసారని అక్కడ వరకు తీసుకెళ్ళలి చూపిచ్కొని వచ్చేసింది మా అత్తయ్య మళ్ళి
అవునా
తీసుకొచ్చేసింది ఏం చేస్తుంది అమ్మా
ఆ
అమ్మా ఇంట్లోనే ఉంటదా మీ అమ్మ హలో
ఆ
అమ్మ ఇంట్లోనే ఉంటుద మీ అమ్మ
అమ్మ ఇంట్లోనే ఉంటదీ డాడీ ప్లంబర్
ఆహా
హ
ఏం చేస్తుంది మరి మీ యమ్మ
మా మమ్మీ ఊరికెళ్ళింది మా రిలేటివ్స్ ది పెళ్ళి ఉంటే ఊరికెళ్ళిళు
అవునా
ఆ
నువ్వు వెళ్ళలే మరి అంటే దగ్గర వాళ్ళు కాదా
దగ్గర వాళ్ళే గాని వెళ్ళలేదు ఇంకా
అవునా
ఆ మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత ఏమో మళ్ళ పే మళ్ళీ ఒకరీ ది ఉంది పెళ్ళి దానికి వెళ్దామని దీనికి వెళ్ళలేదు
ఉహు ఎక్కడ ఇప్పుడు వెళ్ళింది ఏ ఊరు
ఊరు చానా దూరం ఇక్కడ నుండి వరంగల్ దగ్గర
అమ్మో అయితే రేపు ఈ రోజు ఉంటద అయితే రేపు రేపటికి వస్తుదేమో
ఈ రోజు నైట్ వస్తుంది నిన్న పొద్దునెల్లిళ్ళు
ఓహో అట్లనా
ఈ రోజు పెళ్లి ఈ రోజు నైట్ పెళ్లిి అయిపోయిన తర్వాత బయలుదేరుతరూ
ఆహా
చెప్పాలి మీరే ఇప్పుడు ఏమైనా సినిమా చూసిలా కొత్తయి
ఊ సినిమాలా సినిమాలు చూసి అంత టైం నాకు అసలు దొరకదు చూడను సినిమాలు ఏదన్నా ఎప్పుడన్నా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ పెడితే మామలుగా టీవీలో పాత సినిమాలు ఏమన్నా వస్తాయి స్తుంటే చూస్తూ ఉంట అది కూడా మధ్య మధ్యలో పిల్లలు ఎక్కడ చూడనిస్తరు నన్నూ ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు
అవును
ఊ అరుస్తూనే ఉంటారు ఇంకా రాత్రి అయితే ఓ ఎంతసేపటికో అసలు పడుకోవట్లే నువ్వు పడుకుంటేనే మేం పడుకుంటాం అంటున్నారు సరే అని చెప్పి నేను పడుకున్నా అయినా గుడా తలా ఒక సైడ్ పడుకున్నారు నాకు అయినా ఏ నాతో ఆటలాడుతున్నారు ఇద్దరు పదిన్నర అయింది పడుకునే వరకు పిల్లలే రోజు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి పడుకుంటారు రాత్రి చాలా లేట్ అయింది ఇక పొద్దునేమో లేవలేకపోతున్నాడు పెద్ద బాబు
ఆ మరి వాళ్ళకు గుడా ఇంక నిద్ర రావట్లే అసలు ఇప్పుడెందుకో
ఆ సరి ఎంత సేపట్టుకో ఇద్ద ఆ ఇద్దరు ఆటలాడుతున్నారు నవ్వుతున్నారు ఊ ఊ
పల్లెటూరులోనే ఉంటారా మీరు
ఆ పల్లెటూర్లోనే
ఆహ నేనైతే ఒ ఎప్పుడైనా మా ఊరికి ఎంతనైతే ఏం ఎంత తొందర పడుకుంటనో నైట్ తొమ్మిది అట్లా పడుకుంటా ఎంబటే ఆ అదే ఇక్కడుంటే మాత్రం పన్నెండు ఒకటి అయితది
అవునా లేట్ అవుతది
ఉమ్ ఆ ఊళ్ళో అయితే ఫాస్ట్గ పడుకుంటరు
అవునవును అదేంటో గానీ అవును ఎ పల్లెటూళ్లో తొందర పడుకుంటరు
అవును
ఇంటి పక్కన పిల్లలు ఉన్నరు మా ఇంటి చుట్టూ చిన్న చిన్న పిల్లలు ఉంటరు అం దరూ అంతే ఎనిమిదిన్నర తొమ్మిది అయిందంటే ఇగ లైట్స్ కూడా ఆఫ్ అయితయి పడుకుంటారు
ఆ అవును
ఇంక తిన్నరాన్నం మధ్యాహ్నం
ఇప్పుడు లేటుగొచ్చారూ ఆ అయిపోయింది తినేశా
ఉహు
నిన్న ఏమో డ్యూటీ ఎక్కువసేపు ఉండి ఓటీ చేసారట నా రాత్రి లేట్ అయింది మా ఆయనొచ్చే వరకు కుడా పదకొండు అయింది ఆయన వచ్చే వరకు పిల్లలు ఒకవేళ ఉంటే ఆయన ఉంటే ఏం చేస్త స్తారంటే తినగానే వెళ్లి పడుకోబెట్టుకుంటారు ఆయనే కాబట్టి తొందర పడుకుంటారు నేను ఇక మళ్ళీ ఈ వంటగది క్లీన్ చేసి మా అత్తగారికి పెట్టి ఆమెకు వాటర్ పే ఇవ్వడము అవన్నీ చూసుకుని లైట్స్ ట్స్ అన్ని ఆఫ్ చేసి నేను వచ్చేవరకు పడుకుంటారు ఇద్దరు ఆయన లేరుగా నైట్ అందుకే రాత్రి వాళ్ళ ఇద్దరికి అం త లెటైయింది
ఉహు
ఉ ఊహు అప్పుడూ మనకు ఉన్నా బుక్స్ మనకున్నా చదువు ఇప్పుడు లేదు కదా మా మా పెద్దోడికి ఇప్పుడు యూకేజీ నిన్న బుక్స్ ఎన్ని పది బుక్స్ ఇచ్చింది వాడికి ఏదో టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ త్రీ అట మళ్ళీ ఇంకొక బుక్ మీద మళ్ళీ టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ త్రీ అంటే అసలు అవన్నీ ఎప్పుడు చదువుతాడు ఏంటో అనిపిస్తుంది నాకు మనక అన్నీ లేవు అప్పుడు ఇప్పుడు చూస్తే ఒక
అప్పుడే ఒక అలగా అవును అప్పుడు మనకు ఒక పలకే ఫస్ట్ క్లాస్ వరకు పలకొకటి తీసుకెళ్లి బల్పం అంతే
అంతే ఆ ఏముండేది కాదు అసలు నిన్న నాకు మూడు రోజుల నుంచీ మ్యాడం ఫోన్ చేస్తున్నారు రావాలి తీసుకోవాలి బుక్స్ తీసుకోవాలి అంటే సరేలే అని చెప్పి నిన్న మా అత్తయని పంపించా వెళ్తే దేవుడు ఎన్ని ఎనిమిదో తొమ్మిది బుక్స్ ఉన్నాయి వాడికే మళ్ళీ యూకేజీ ఫస్ట్ క్లాస్ కూడా కాదు
ఉం
ఉం
మనకైతే ఫిఫ్త్ క్లాస్ వరకు అసలు పెన్నే ఉండకపోతుండే పెన్సిల్ అంతే ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ నుంచే పెన్నులు యూజ్ చేస్తున్నారు
తక్కువ ఉండే అప్పుడు పదో తరగతి వరకు కూడా మనకు సబ్జెక్ట్ ఏంటి తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంతే మనకి ఐదు ఆరు సబ్జెక్ట్స్ అంతే ఇప్పుడు ఏదో ఎన్విరాన్మెంట్ లనీ అన్ని చాల చాలా ఒచ్చినయి ఇప్పుడు సోషల్ స్టడీస్ అని ఇగ చాలా వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్టులు మనకు ప్రాజెక్టులు అంటే తెలియవ్ పదో తరగ
ఆ అవును అప్పుడు నాకైతసలు ప్రాజెక్ట్లు లేక పోతుండె
ఆహా అవును మా చిన్నోడికే చేయ్యదే మా పెద్ద బాబుకి మొన్న ఎల్కేజీలో ఈ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వాడికైతే గింతలేడు ప్రాజెక్టులు ఇంక నేనే రాత్రి ఎంతసేపు పదకొండు పన్నెండు దాక కూర్చొని చేసేదాన్ని
వాళ్ళకిచ్చినా మీరే చెయ్యాలా
వాళ్ళకి తెలియవు కదంతా ఏద చెయ్యాలి అంటే ఇ గౌతం బాబు పేరు మీద ఇగో ఇది చేశారు అని జెప్పి చెప్పడానికి వాళ్ళు అంతే
ఆహా
హు హామ్
మాకు సిక్స్త్ క్లాస్ తర్వాత ఉన్నాయి ప్రాజెక్టులు ఇక్కడ హైదరాబాద్ లో సిక్స్త్ క్లాస్ తర్వాత మాకు ప్రాజెక్ట్ ఇస్తుండే గనీ
అవునా ఆహా
ఓ ఏం
ఆహా ఓకే మళ్ళీ సిక్స్త్ నుంచి మీరు అక్కడికి వెళ్ళిపోయారా
ఆ మా మమ్మీ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఉన్నరు కాకపోతే నేనూ మా నానమ్మ దగ్గర ఉండే కొన్ని రోజు
ఓహోహో అయితే ఇగా ఫిఫ్త్ అయిపోయిన తర్వాత తను తర్వాత వెళ్ళిపోయావు అన్నమాట అమ్మ వాళ్ళ దగ్గరికి హూ హమ్ నాకు తెలియదు మా పదో తరగతి వరకు కూడా మాకు ప్రాజెక్ట్ అంటే తెలియదు అసలు అప్పుడు ఉండేది కాదు
ఇప్పుడన్నీ ఇప్పుడు అందుకక్టివిటీలు అని కొత్త కొత్త వచ్చినాయి
హు హామ్ ఇప్పుడున్న పిల్లల మైండ్ సెట్ కి తగ్గట్టె ఉం అవును
ఆహ్
ఆ కొంచము ఇప్పుడు పిల్లలు కూడా తొందరగా క్యాచ్ చేస్తారు ఏదైనా చెప్పినా తొందరగా క్యాచ్ చేస్తారు అప్పట్లా ఉండదు గాని ఇగ అందుకే వాళ్ళ తగ్గట్టు ఇన్ని బుక్స్ వాళ్ళకి
అవును అవును
ఉ
బై
ఇకేంటి మరి హు
చెప్పాలి చెప్పాలి మరి మీరే
ఆ తినేసావా
ఆ తిన్నా ఇంతసేపే తిని బ్యాంక్కి ఏళ్ళిన ఈరోజు బ్యాంక్ ఓపెన్ చేయలేదు ఎందుకో
ఎందుకని ఈరోజు ఏముంది ఏం లేదుగా ఉండాలే
ఏమో అది చిన్నది చాలా చిన్నది మన చాలా చిన్న బా బ్యాంక్ అది జస్ట్ అట్లా కా జీరో అకౌంట్ కోసమే పెట్టిళ్ళు కానీ రోజు ఎందుకో ఓపెన్ చేయలేదంట
ఆహా
రేపు రమ్మని చెప్పిరూ వేరే వాళ్ళు పక్కన వాళ్ళు
పొద్దున ఒక ఇద్దరోచ్చారు ఆ అదే డబ్బుల కోసం నా దగ్గరికి నాకు సడన్ గా యా ఐడియా వచ్చింది ఏంటి రోజు బ్యాంక్ లేదా ఏంటి నా దగ్గరకి వచ్చారు అనుకున్నా అది కూడా పది తర్వాత చ్చార్ ఇప్పుడు ముందోచ్చారు అనుకో బ్యాంక్ టైమ్ కాదని చెప్పి నేను ఇస్ త ఆ ఓకేలే అనుకుంటా గాని అయింది వాళ్ళ త తర్వాత వచ్చారు అందుకే ఇప్పుడు నువ్వు చెప్పగానే మళ్ళ నాకు డౌట్ వచ్చింది ఈరోజు బ్యాంక్స్ లేవా ఏంటి అని కొంతమంది ఏమో అంత దూరం ఏం వెళ్తాంలే ఆ అదేలే అంటే అంత దూరం ఏమి వెళ్తాంలే అన్నట్టు కూడా నా దగ్గరికి వస్తారులే ఆ వచ్చారు
సరే మరి
ఆ
సరే
ఉ సరే